టెన్ మినిట్స్ ఆ ఆ హలో
ఆ చెిప్పు
టెన్ మీనిట్స్ అయిపోయిందా
అవును
చూసుకొలే
మ్ అదే ఇంకా షీట్ ఫాలో అవుతున్ననా దాంట్లో లైన్ గ క ర్ట్గ ఉంటదన్నమాట బాగుంటది అది కరెట్గా ఫాలో అయిపోతే ప్రశాంతంగా మూడు నేళళ్ళో కష్టపడితే స్టేట్ మొత్తం లేస్ అయిపోతది
ఆ
సో దాంట్లో ఏంటంటే వాడు ఫస్ట్ సి ప్లస్ మొత్తం చెప్తాడు వన్ అండ్ హాఫ్ అవర్ చ్ నాకు జవ్ కాబట్టి సిప్స్ ఈజీ నాకు కొంచెం అర్థమైపోయింది సింటాక్స్ ఒకటి అంతే మార్చేది ఇంకా కొంచెం కాన్సెప్ట్స్ ఉన్నాయి మొత్తం నేర్చుకున్నాను కాకపోతే గుర్తులే ప్రాక్టీస్ చేయాలి ఇంకా చాలా అవి ఎక్కువ యూస్ చే ట్లేదు కాబట్టి ఎక్కువ వెక్టారం అని ఒకటి ఉంటది ఆ వెక్టార్ ఒకటి ఎక్కువ యూజ్ చేస్తున్నార్ ఇంట్లో ఇంకా ప్రస్తుతానికి అ బేసిక్ మ్య బేసిక్ రికడ్స్ ఉన్ను బేసిక్ అలా అయిపోయినాయి ఇంకా అదే స్టార్ట్ చేసా
మ్ నాకు ఎందుకో వారిస్ కన్సెప్ే చాలా టైం తీసుకున్నా నేను
నువ్వు ఎరేస్ ఒక్కటే అంత తీసుకుంటే ఇంకా చాలా ఉంటాయి దాంట్లో మ్ ఎరేస్ ట్రీ క్రాప్స్ అదంతా అడ్వాన్స్డిస్ అది అసలు అ అహ ఒక్క ముక్క అర్ధం కుడా కావవి మ్ అది ఇంకలా నేను స్టార్ట్ చేస్తున్నా అ కంప్లీట్ చేయాలి ఇం
స్టాగ్స్ క్యూస్ నేర్చుకోవాలి
ఉహు స్నాక్స్ క్యూ సీజినేలే కొడురాయడం కొంచం కష్టం ఉహు
డియస్ నేర్చుకోవాలి లైనెక్స్ నేర్చుకోవాలి
చెన్నై
నైనిస్
లినక్స్ అది లైనక్స్ కాదు
నేన్ లైనక్స్ అనే అంట దాన్ని
ఉహు లీనక్స్ అనాల దాన్ని
లైనెక్సే కదా అందరు లీనెక్స్ నేను ఎప్పుడూ వినలేదు
వినేది కాదు లెనెక్స్ అనే అంటారు దాన్ని ఒడనా స
లేదు లైనక్స్ అనే అంతార నేను లైన్క్స్ అనె అనుకున్నా యిన్ని రోజుల దాన్ని
నువ్వండేది కాదు కావాల్సిందడా
ఉ
ఒ అంట లినెక్స్ అంటారు దాన్ని
లైనెక్స్ అంటరు కదా
ఏ చెప్తే అర్థం కదా లెనక్స్ అంటే మళ్ళీ లినక్స్ అంటారంటా మూడు సార్లు చెప్పా అట్లనే అనేది అంటే అట్లా కాదు కదా ఇట్లా కదా అంటావు అరే అట్లా కాదు ఇట్లే అంటే మళ్ళీ అట్లా కాదు కదా ఇట్లా కదా అంటావు
ఆ సరేలే లైనక్స్ ఏలే ఆ అది నేర్చుకోవాలి కమాండ్స్ నేర్చుకోవాలి
ఉఊ అద పెదత్య మళ్లి
తర్వాత ఇంగ హార్డ్వేర్ దిగాలదా అంట
ఉ దిగు
దిగాలప్ప సెన్సార్స్ పట్టుకుని సెన్సార్స్ మైక్రో కంట్రోలర్స్
సరే నేను అరేస్ మీద ఒక క్వశ్చన్ ఇస్తా చెప్పు నాకు లాజిక్ చెప్పు ఓకేనా
నేను ఆ లాజిక్ లాపే చేయడానికి చాలా టైం తీసుకుంటానట్టు నువ్వు మళ్ళా లాజిక్ చెప్పను అంటావు కదా నన్ని నేను ఇంకా ఇప్పటిక దాంట్లోకి ఇంకా గ్రిప్ రాలేదు దానింద
ఆలోచించి చెప్పు అన్నా ఇప్పుడు నీకు ఒక అరే ఉంది ఒకెనా ఆ రేని అత్తుస్ స్టార్ట్ చేసి తర్వాద కొన్ని ప్లేసెస్ రొటేట్ చేసింటారున్నమాట
రొటేషన్ నాకు రాదు
రొటేషన్ కాదు అది అరేస్ లోనె కొన్ని చేంజ్ చేసి ఉంటారు తలక్క అట్లా కాదులే ఇప్పు ఇప్పుడు వన్ టూ త్రీ ఫస్ట్ నీకు సపోజ్ రాండో నెంబర్స్ ఉన్నాయనుకో ఫైవ్ నెంబర్స్నా ఆ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయి ఒకేనా అవి ఫస్ట్ స్టార్ట్ జేశారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టార్టింగ్ అసెండింగ్ ఆర్డర్ లో ఉన్నాయి ఇప్పుడు దాన్ని రొటేట్ చేస్తే త్రీ ఫోర్ ఫైవ్ వన్ టూ అయినాయి అంటే టూ ప్లేసెస్ రొటేట్ చేశాడు టూ రొటేషన్స్ చేశాడు ఇప్పుడు దాన్ అది రొటేట్ ఆ షార్ట్ అయి రొటేట్ అయినట్టు చెక్ చేయాలి ఒకేవేళ షార్ట్ చేసి రొటేట్ చేసినారు ఎన్ని నాకే తెలిదు నేను ఆలోచించాల
మ్మ్ రొటేట్ చేసినారు అనిపిస్తే చెక్ అది ట్రూ రిటర్న్ చేయాల్ల లేకుంటే ఫాల్స్ రిటర్న్ చేయాలా
ఆహ
మ్మ్ అది మనం లాజిక్ ఎట్లా ఆలోచించాలా ఆహ్ ము మూ ఉహు ఉహు ఫర్పుల్ దగ్గర ఆగిపోవద్దు యాడ ఫర్లోపుల్ దేనికీ పనికి రావు యాడ
లుపు ఇట్రేట్ చేయడానికి
ఒకొరు యాడో ఒక ఫర్ లు జస్ట్ బేసిక్ థింగ్ అదే అంతే
నిను ఎమన్నా ఇంగా బేసిక్ ఏ నేర్చుకుంటున్నా నీ లాగ నిను అడ్వాన్స్ లు
నేను ఏమ్ అడ్వాన్స్డ్ రాదు యాడ తు నేను నార్మల్ గా మాట్లాడుతున్నాను నువ్వు అరుస్తున్నావు నాకు ఇక్కడ కాలుతాది ప్రతిసారి
నేను అరచలేదు ఆ చెప్ చెప్ చెప్ చెప్ చెప్ చెప్పు
తకా చెప్ప
చెప్పు ఇంగా
నేను ఏమ్ అనుకుంటున్నానంటే అది ఎన్ని ప్లేసెస్ రొ రొటేట్ అయిందో చెక్ చేస్తే తరువాత దాన్ని లేకుంటే ఇంకోటి రొటేషన్స్ పర్ఫామ్ చేసాం అనుకో అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ జీరో ప్లేస్ లో హైయెస్ట్ నెంబర్ లాస్ట్ ప్లేస్ లో ఉండాలి ఇంకొక నెంబరు ఒకదాని కంటే ఒకటి చిన్నగా ఉండాలి అలా చెక్ చేయాలి అలా చె చేసినప్పుడు ఆ సాటిస్ఫై అయింది అంటే అది అది సో ట్రూ రిటర్న్ చేసినట్టు లేకుంటే ఫాల్స్ రిటర్న్ చేయడం
ఇది ఇది కొంచెం ఐడియా వచ్చిందా ఇప్పుడు చూడు ఇప్పుడు ఫై ఫైవ్ ఎలిమెంట్స్ తీసుకుందాం అనుకుంటే అందులో ఫైల్ ఇప్పుడు ఆ ఫైవ్ అసెండింగ్ లో ఉన్నాయా
ఉండవు యాడ అసెండింగ్ లో ఉండి దాన్ని రొటేట్ చేసింటారు తీసుకో తీసుకొని రాకూడదు కానీ చెక్ చేయాలి అది కా అది ప రన్నింగ్ లో ఉండి రొటేట్ చేస్తారండి అంతే చెక్ చేయాలి అంతే చెక్ చేసి ట్రూ చెక్ చేసి అది కరెక్ట్ అయితే ట్రూ మ్మ్ లేకుంటే ఫాల్స్ ఫస్ట్ మినిమామ్ ఎలిమెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలా ఓకేనా
మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ
అట్లా కాదు ఈజీయ ఈ కాదు నేను అంటుంది ఆడ చెప్పేది పూర్తిగ విను ఫస్ట్
చెప్పు
దాంట్లో మినిమం ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసి ఆ మినిమం ఎలిమెంట్ ని ఆ అక్కడ నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ ని
ఆహా
చెప్పేటప్పుడు విను ఎందుకు ఊరికే మద్యలో మాట్లాడతావు నాకు అర్థం కాదు ఆ ఊరికే
చెప్పు
ఆ మినిమంఅన్నిటిని ఒక్కొక్క స్టెప్ ముందు ముందు వేసుకుని రావాలా సెకండ్ అలా ప్రతి ఒక్క ఎల్మెట్ని మూవ్ చేసుకొని రావాల అలా ఇప్పుడు లాస్ట్ కి ఏమైది అసెండింగ్ ఆర్డర్ వస్తది వస్ ఆ అంతేలే లాస్ట్ అసెండింగ్ ఆర్డర్ తీస్తే అది ట్రూ అవుతున్నట్టు లేకుంటే ఫాల్స్ లాస్ట్ అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి చెక్ చేయ లాస్ట్ ది ఉ ఒక పని చేయ్యాలి ఫస్ట్ ఇప్పుడు ఒక అరే ఇచ్చానుకో దాని పేరు అనుకో దాని ఫస్ట్ నమ్స్టట్ చార్ట్ అని పెట్టేసుకోవాల అని నమ్స్టట్ షార్ట్ నమ్స్న్ అ పెట్టేసుకుంటే అది షార్ట్ చే ఆ దాంట్లో స్టోర్ చేసేస్తారు నమ్స్ దాంట్లో ఇప్పుడు ఈ నమ్స్ ని ఒక్కొక్క నెంబర్ మూవ్ చేసుకుంట షార్ట్ చేయల ఒక్కొక్క నెంబర్ స్టర్ట్ చేయకూడదు ఒక్కొక్క ఒక నెంబర్ మూవ్ చేసుకుంటు లోయెస్ట్ నెంబర్ చిన్న ఫస్ట్ ప్లేస్ లోకి హైయెస్ట్ నెంబర్ ని లాస్ట్ ప్లేస్ లోఎస్ట్ నెంబర్ని ఫస్ట్ ప్లేస్ తెప్పిస్తే ఆటోమేటిక్ గా స్తర్ట్ అయినట్టే కదా ఇంకా సో లోఎస్ట్ నెంబర్ మూవ్ చేసుకుంటూ అలా ప్రతి ఒక్క మూవ్ చేయాలి ఫస్ట్ ప్లేస్ దాకా మూవ్ చేసినప్పుడు అది అసెండింగ్ లో ఉంటే ఆ నాం స ను స్నింగ్ కొట కదా ఆ రెండు కంపే చేసే ఆ నమ్స్ ఈ నమ్స్ నమ్స్ వన్ ఈక్వల్స్ ఈక్వల్స్ టు నమ్స్ ఇఫ్ నమ్సన్ ఇక్ల్స్ ఇక్వల్స్ ట నమ్స రిటన్ రిటన్ ట్రూ లేకుటే ఫాల్స్
ఉ
నిన్న నాకు ఏం క్వ్చన్ వచ్చింది తెలుసా మీద
చెప్పు
ఇప్పుడు ఫైవ్ ఎన్నన్నా తీసుకో కానీ రన్ టైమ్ లో చేయమన్నాడు
అ
ఇప్పుడు అరేలో మాక్సిమం నంబర్ ఫైండ్ అవుట్ చేయాల ఆ మ్యాక్సిమం నెంబర్ మరి ప్రైమా కాద చెప్పాలి
ఆ
ఉ చేశాను ఇప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పినట్టే ఇప్పుడు సపోజ్ నేను ఫైవ్ ఎలిమెంట్స్ ఇచ్చాను అనుకో ఆ ఫైవ్ ఎ మ్యాక్స్ లో మ్యాక్సియమ్ ఎలిమెంట్ మాక్సిమం ఏది అని కనుక్కోవాలి
య్యాక్సిమమ్ బాయ్
మ్యాక్స్ మ్యాక్సిమమ్ వ్యాల్యు ఓకేనా ఆ వల్ల ఆ వ్యాల్యూే వె త్రైమ కాద కనుక్కవాలి అంటే ఇప్పుడు మనకి అవుట్ పుట్ ఎమ్ రా వల్ల మ్యా క్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఫార్టీ ఫైవ్ అ ఆ ఫార్ ఫార్టీ ఫైవ్ అనేది ప్రైమ్ నెంబర్ అట్లా ప్రైమ్ నెంబర్ కాదు నాట్ ప్రైమ్ నెంబర్ అది ఇప్పుడు ప్రింట్ చేయాలి అవుట్ పుట్
ఏమి చెస్తుంది చెప్పు లాజిక్
లాజిక్ గ ఆ ఇప్పుడు ఫైవ్ ఎలిమెంట్స్ ఇచ్చాను కదా ఆ ఫైవ్ ఏ ఏ ఆఫ్ జీరో లో మనం అక్కడ నుంచి తీసుకుంటాం కాబట్టి నేను మ్యాథ్స్ వాల్యూ అది అని అజ్యూమ్ చేసుకో అూ జస్ట్ అజ్యూమ్ చేసుకోండి అంతె
ఉహ్
అక్కడ నుంచి నెక్స్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క ఎలిమెంట్ మనం ట్రీ చేసుకుంటా ఇది అది కంపేర్ చేసుకోవాలి మ్యాక్్స్ కన్నా అరేవాల తక్కువ ఉండాల షి ఎక్కువ ఉండాల అప్పుడు మ్యాక్స్ అవుతది కదా తర్ అది ఇట్రేట్ అయిం తర్వా తర్వాత ఆ ఫర్లూప్ లో ఆ కండిషన్ చెక్ చేస్ కొని ఆ కండిషన్ కరెక్ట్ అవుతే నీక్ మ్యాథ్స్ వాల్యూ అరే వాల్యూి ఈక్వల్ అవ అవ్వాలి
ఉమ్ కరెక్ట్
అయినప్పుడు మ్యాక్స్ వాల్యూ వస్తది కదా నార్మల్ గా ప్రైమ్ అంటే ఇప్పుడు నార్మల్ గా ప్రైమ్ అంటే మనం కౌంట్ టూ ఉంటే ఉంటేనే కదా ప్రైమ్ కా తది సో మనము ఆ మ్యాథ్స్ వాల్యూ ని ప్రైమ్ కండిషన్తో అప్లై చేస్తే
హు
తర్వాత కౌంట్ ఈక్వల్స్టు టూ వ టూ కౌంట్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు టూ పెడితె ఏమవుతుంది అప్పుడు
ఏమోస్తది
టూ అవుతది ఈ కౌంట్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు టూ పెడితే ప్రింట్ ప్రైమ్ నంబర్ ఆస్ో ట్రైమ్ అంతే
ఉ
వచ్చిన మ్యాక్స్ వాల్యూ ని ప్రైమ్ తో కంపేర్ చేయాల ప్రైమ్ కండిషన్ తెలిసిందే కదా ఉ అంతే
మ్ టాపర్ టాపర్ టాపర్ టాపర్ టాపర్ టాపర్ టాపరోయ్
అరేస్ నేర్చుకోవడానికి నేను చాల కష్టపడుతున్నా కానీ అదే మో ఇంకా మైండ్ కి ఎక్కట్లేదు